హలో
ఆ
నమస్తే ఆ కాల్ కట్ అయిందండి సిగ్నల్ సరిగాలేదు
ఆ ఓకే అండి ఏం చేస్తున్నారు
ఏం చేయ్యట్లేదండి ఖాళీగానే ఉన్నాను భోజనం చేసి
లేదండి ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం తినాలి
ఎం కరీ చేశారండి ఇవాళ
బెండకాయ వేపుడు చేసామండి మీరేం చేశారు
నేనా టమాటా చట్నీ అను బంగాళదుంప ఫ్రై చేశానండి పిల్లలకి
బాక్స్ కట్టేశారా
ఆ బాక్సులు పొద్దున్నే కట్టేస్తానండి అయిపోతది మా వారు కూడా వెళ్ళిపోతారు
మీరు వెళ్ళి తినిపించరండి పిల్లలకి
లేరండి బాక్స్ ఇచ్చి పంపిస్తాము స్కూల్కి ఎలో లేదు పేరెంట్స్కిి
ఉహు
బాక్స్ ఇచ్చి పంపించడమే ఏం చేస్తున్నారండి ఇంకా
నేన స్టిచ్చింగ్ చేస్తున్నానండి
ఆహా స్టిచ్చింగ్ చేస్తారా
ఆ
ఆహా అన్ని కుదుతరండి మోడల్ బ్లౌజు అన్ని
ఆ అన్ని కొడుతా అండి
ఆ
డ్రెస్సులు పంజాబ్ డ్రెస్సులు ఫ్రాగులు నార్మల్ బ్లౌస్లు హెవీ మోడల్
హెవీ మోడల్స్ కూడా చేస్తారా
ఆ చేస్తానండి
ఆ ఏందండి ఇంకా విశేషాలు
మీకేమన్నా కుట్టాల్సినవి ఉంటే ఇవ్వండి కుట్టి పంపిస్తాం
ఇక్కడ నుంచి అక్కడికి రావాలి
అంటే మీరు వస్తుంటారుగా అప్పుడప్పుడు ఇక్కడికి
అసలు నేను వచ్చి కూడా ఏ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిందో ఆ నాకెక్కడికి రావడానికి కుదరదండి ఎందుకంటే ఇంట్లో నేను ఎక్కడికన్నా వెళ్తే ఇంట్లో కుదరదు మా వారికి ఇక్కడ వండి పెట్టే వాళ్ళు ఎవ్వరు లేదు మాంగారు ఉంటారు ఇంకెక్కడికి వెళ్ళిన మా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడమే లేదంటే ఇద్దరం వెళ్ళి లేరండి చనిపోయారు
మామయ్య గారు మీ దగ్గరే ఉంటారా మావయ్య గారు మీ దగ్గరే ఉంటారా
ఆ అంటే మా తొడి కోడళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర మధ్యాహ్నం భోజనానికి వెళ్తారు పొద్దున సాయంత్రం నా దగ్గరే పండుకోటం కూడా ఇక్కడే అన్ని ఇక్కడే
ఉ
ఉ ఇంక అందుకోసము ఇంకెక్కడికి వెళ్ళడానికి కుదరదండి ఎక్కడికి వెళ్ళినా మార్నింగ్ పోటం ఈవినింగ్ వచ్చేతం ఆ బానే ఉన్నారండి
ఏమన్నా పనికి వెళ్తారా ఇంట్లోనేనా
ఆహాహా లేదండి ఖాళీయే ఇంట్లోనే ఉంటారు చేసిన అన్ని రోజులు చేసి సార్ బాగానే కష్టపడ్డారు ఇంకా రెస్ట్ తీసుకోమంటే ఇంకా ఐదు సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉన్నారు
బాగా చూసుకోండి మరి
ఉమ్ అదండీ
ఏం
లాంగ్ ఫ్రాక్స్ కూడా కుడతారా అండి
ఆ లాంగ్ ఫాక్సు పంజాబీ డ్రసులు
రండి లాంగ్ ఫ్రాక్ి
రెండు వందలు రెండు వందల యాభై నుంచి మూడు వందల దాక తీసుకుంటారండి
ఆహా లాంగ్ ఫ్రాక్ కొట్టినందుక మోడల్ జాకెట్ కి ఎంత తీసుకుంటారంండి
మోడల్ ని బట్టి ఉండిందింది. కి మావుల్ మావుల్ జాకెట్ కి ఐతే
ఉమ్
నోట యాభై తీసుకుంటాను ఇంకా వన్ పీస్ బ్లౌజ్ ఉండేద్దిగా డబల్ లేకుండ దానికైతే ఎయిటీ రూపీస్ తీసుకుంటామండి
ఆహా అదే పర్వాలేదండి మీరే అక్కడ ఇక్కడ మాకు సిటీ కదండి ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు
ఇక్కడ కూడ ఎక్కువ తీసుకుంటారు కాకపోతే మా ఇళ్ళు ఊరు బయట కదా తీసుకోవడం రావడం తక్కువ అందుకే నేను తక్కువ కూరుకుంటానండి
ఆహహా అలాగా ఏదన్నా ఉంటే ఈసారి చూద్దాంలేండి ఇద్దాం లాంగ్ ఫ్రాగ్ లు
ఆ ఇవి ఇవ్వడానికి ఇక్కడ ఏడుస్తు ఉంటారు
ఆ అంతేనండి ఇక్కడైతే నుంచో ట వసూలు తీస్తారు
మీ చెల్లి కూడ నా దగ్గరె కుట్టించుకుంటారంండి తన బ్లౌ తన జాకెట్లు ఏమన్నా తీసుకుంటే నా దగ్గర కుట్టించుకుంటూ ఉంటారు
ఆహా ఈసారి ఎప్పు వచ్చినప్పుడు ఏదన్నా ఇచ్చి వస్తానులేండి కుట్టి బెడుదురు
ఆ తప్పకుండ ఇవ్వండి
అంటే పక్కపక్క ఊర్లు అయితే ఎట్లాన్నా రావచ్చు కొంచెం లాంగ్ డిస్టెన్స్ కదా నేనే సంవత్సరానికి వ ఈ సార్ వస్తాను
అదే మీరు వచ్చినప్పుడు తప్పకుండ ఇవ్వండి అంటున్నా
ఉమ్ మ్ ఇస్తానండి
ఎంటండి ఇంకా
ఇస్తాను బ్లౌజ్లు ఇస్తాను మా పిల్లలు లాంగ్ ఫ్రాక్స్ కు టిస్తాన్ ఇక్కడ
అక్కడ ఎంత తీసుకుంటారు
దేనిక్ అండి
లాంగ్ ఫ్రాగ్లికి
నాకు మా తోడి కొడలు కుడతదండి నా దగ్గర తక్కువే తీసుకుంటది వేరే బయట అయితే ఫైవ్ హండ్రెడ్ అండి
ఉహు
మా తోడి కోడలు నేను ఎంత ఇస్తే అంత తీసుకుంటది
ఎందుకంటే ఇంట్లో వాళ్ళుద
ఉమ్ ఉ నేను దగ ఎక్కువ తోడి కొడలే కుట్టిద్ది బ్లౌజ్ లు గాని అవి గాని
ఉ
ఉ ఎక్కువ ఆవిడే కుడుతది
వువో
బయట అంటే ఏం కుట్టించాను ఇంకా కుట్టేటప్పుడు ఇంకెందుకు మోడల్స్ అన్ని కుడుతది.
ఉ అదేలేండి
ఉహు అదే మోడల్ జాకెట్ కుడితే జాకెట్ మోడల్ని బట్టి డబ్బులు తీసుకుంటారు.
ఆ మోడలని బట్టి ఉండుద్ది రెండు వందలు మరి సన్న పైపింగ్ వేస్తేనే ఇంగా రెండు వందలు తీసుకుంటారు
ఆ
ఉ
ఇప్పుడు ఎన్ని మోడల్స్ తీసుకుంటే అన్ని ఇది
ఉ మనం చేసే పనిని బట్టి ఉండుద్ది
ఆ
అదేలేండి
ఏంటండి ఇంకా
ఏందండి ఇంకా విశేషాలు
మాకు ఇక్కడ మబ్బు పట్టి ఉంది మీకు అక్కడ ఏమన్నా వర్షాలు పడ్డాయా నిన్నా మొన్నా.
మీ ఊర్లో అందరు బాగున్నారాండి
అందరు బాగున్నారు మీకు అక్కడేమ్ వర్షాలు పడట్లేదా.
పొద్దున్న నుంచి ఎడా దంచి కొట్టిందండి ఇప్పుడే కొంచెం వాతావరణం చల్లబడింది.
మాకు కూడా పొద్దు నుంచి బాగా సద్దుకొయింది, ఇప్పుడే కొంచెం వాతావరణం చల్లబడింది.
ఉ అసలు ఎండా మామూలుగా లేదు అస్ అసలు ఇవాళ్ళ బుబ్బ తీస్తాంది గాలి కూడా లేదు బయట కనీసం.
ఆ అలానే ఉంది
ఊఉ ఆ అదండి ఏంటండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయారా మీ పిల్లలు
ఆ వెళ్ళారండి సగం గోల తగ్గిపోయింది
హుహుహు పిల్లలు ఇంట్లో ఉన్నంత సేపు హడావిడే అండి వెళ్ళిపోయిన తర్వాతే ఏ గోలా ఉండదు.
ఆ వాళ్ళతోనే మొత్తం పెద్ద సునామీ వచ్చి వెళ్ళిపోయినట్టు ఉండిద్ది
పొద్దున పూట అట్లానే ఉండిద్ది హడావుడి మళ్ళీ సాయంత్రం రాన్గానే మళ్ళీ హడావుడి. పిల్లలతో
ఆ ఒక్కటే గోళలు లీలాలు ఏడుపులు
ఫైటింగ్లు
ఆ
ఉ ఏందండి ఇంకా మీ అత్తగారు మామగార్ రు ఉన్నారా అండి
ఆ ఉన్నారండి బాగానే ఉన్నారు నిన్న మా అత్తగారు ఒ రొట్టెల పండగకి వెళ్లొచ్చారు
ఆ
మా ఆడబిడ్డకి బిజినెస్ రోట్టే తెచ్చారు
ఆహాహా అదేలేండి
వాళ్లు కొంచెం
మా ఆడపడుచోళ్ళు కూడా వెళ్ళొచ్చారు నిన్ననే వాళ్ళు రొట్టె తీసుకొని ఇచ్చారు నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగోట్లేదు
హ్మ్
ఇంక అందుకోసం ఆరోగ్యం రొట్టెను పిల్లలకి చదువు రొట్టె తీసుకొచ్చి ఇచ్చారు
అ
ఈ సంవత్సరం మా పెద్ద పాప టెన్త్ క్లాస్ గా చదువు రొట్టె తీసుకురమ్మన్నాను తీసుకొచ్చారు
హ్మ్
హ్మ్ అదండి ఏం చేస్తున్నారండి ఇంకా
ఏముందండి చేయడానికి
హ్మ్ భోన్ చేస్తా మ్మ్
వీటితోనే సరిపోయిద్ది రోజు మొత్తం
హ్మ్ ఇంక ఆడోళ్ళకి ఏముంటది లేండి ఇంట్లో తింటం వండుకోటం తోముకోటం
ఏమన్నా చేతి పనులు ఉంటే చేసుకోవడం
ఇవన్నీ కామనే ఇంగా
హ్మ్
హ్మ్
హ్మ్ లేదండి ఇంకా స్పెషల్స్ ఏమైనా వండారా
ఏం స్పెషల్ లేదండి నిన్న సండేగా పిల్లలు చికెన్ కావాలంటే తీసుకొచ్చారు ఇంకదే వండా చికెన్ కర్రీ చేశాను ఫిష్ తీసుకొస్తే ఫ్రై చేశాను
ఫిష్షా ఈరోజు నిన్న ఈరోజా
ఈ రోజు కాదు న మొన్న శనివారం నైట్ ఫిష్ తీసుకొచ్చారు అవి పెద్ద చేపలు వేయించుతారు
హ్మ్
ఆ అవి తీసుకొస్తే ఫ్రై చేసాను నిన్నేమో చికెన్ తీసుకొస్తే చికెన్ కర్రీ చేసాను ఇవాళేమో టమాటా చట్నీ పొటాటో ఫ్రై
చేశానండి హ్మ్ ఏందండి ఇంకా వాన పడదు
ఏందండి చెప్పాలి మీరే
హ్మ్ నిన్న ఏం స్పెషల్ చేసారు
నేను ఏం చేయలేదండి మా ఆడబిడ్డ వాళ్ళు ఇక మొహరం పండుగ ఉండది కదా వాళ్ళ ఆచారం ప్రకారం ఈ రోజు దాకా వాళ్ళు నీసు తినరంట
ఆహా
దాని కోసం అనేసి మేము కూడా ఏం తెప్పించలేదు ఇక్కడే ఉన్నారుదా మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వాళ్ళు తినకపోతే మేము ఎలా తింటామండి దానికోసం అనేసి మేము కూడా తెప్పించలేదు
ఆహాహా అంతేలేండి
ఊ హ ఇ వస్తూ ఒకలా అది జా దానిని జారతుంటారు
ఆ ఆ
జాగ్రత్త అయిపోయిన తర్వాత వాళ్ళు నీస్ తింటారంట
అదేలేండి
ఊ బా మా అత్తగారేమో నిన్న రోటల్ పండుగ కని తెచ్చి కొబ్బరికాయలు తెచ్చారు గద దాన్నేమో పొందర్ లౌజులుగా చేసె
ఆహాహా
అవి అవి తీసుకొని ఇప్పుడు మా ఆడపింటి వాళ్ళు ఊరు వెళ్తున్నారు
ఉహు అలాగండి
ఊ
ఉ సరే అండి ఉంటాను ధన్యవాదాలు
సరే అండి మరి
ఊ
అ